హలో
ఆ చెప్పండండి
హలో
ఆ చెప్పనండి బావున్నార
ఆ బావున్నానండి మీరు బావున్నారా
హలో
ఆ వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది చెప్పండి అండి బాగున్నారా చెప్పండి బాగున్నారా
ఆ బావున్నామండి ఆ బావున్నా మీరు బావున్నారా
ఆ బావున్నామండి
ఏం లేదండి ఖాళీగానే కూర్చొని ఉన్నాము
ఈయల సండే కదండి ఏం చేసిందండి స్పెషల్
అవునండి ఇవాళ సండే గదా
ఊ
ఆహా నేము నేను నేను ఫిష్ కర్రీ చేశానండి ఇవాళ
ఊహు
హలో
ఎట్ల అండి
ఆహా ఫ్రై చేయలేదండి కర్రీనే చేసాను సూప్ పెట్టి ఫ్రై చేయలేదు ఇగ ఇద్దరమే ఉన్నామయితే ఇక అనేసి సూప్ చేసి స్తా నండి
ఆహా ఇంకా అండి భోజనం అది ఏంటండి ఆ ఎగ్ కర్రీ చేసిన్నాను
చెయ్యలేదు చెయ్యాలి ఆ చెయ్యలేదండి చెయ్యాలి మధ్యాహ్నము కొంచము లేట్ టు తిన్నాము ఫోర్ థర్టీకి అట్లా అయితే అందుకనే తినలేదు ఇంకా
అహ ఇంకా అండి
ఇంకా చెప్పండి
ఇంకా ఏం లేదండి ఇవాళ సండే కదా అదే చేసినము తిన్నాము
అ
నాది
ఎగ్ అంటే మామూలుగా ఎగ్ కర్రీ అంటే ఏం చేసి ఏమేసి చేసారండి ఎగ్ లో
టమాటా వేస్ చేసినాం బాయిల్డ్ ఎగ్ చేసినామండి
అచ్చా టమాటో కర్రీ చేసి బయిల్డ్ ఎగ్
వచ్చినామండి ఇంకా ముందే తిన్నాము మాకు ఇక్కడ వాటర్ ప్రాబ్లమ్ అండి బాగా పైపులు పగిల్నాయి వాటర్ వస్తలేవు
అవునా
ఇవాళ మార్నింగ్ నుంచి వాటర్ మోయడమే అయిందండి ఇంకా
ఇంకా ఆహా ఏమో మా దగ్గర కూడా టూ డేస్ రావు అని గ్రూప్ లో మెసేజ్ పెట్ పెట్టారండి
అవునండి నిన్న సాయంత్రం కొన్ని వచ్చినాయి టు త్రీ బకెట్స్ ఏమో వచ్చినా ఇవాళ్ళయితే మొత్తానికే రాలే రావట
హ్మ్ అవును టూ డేస్ మా దగ్గర కూడా టూ డేస్ రావని చెప్పిందండి ఏమో వర్కు జరుగుతుంది అనేసి
హ్మ్ పైపులు వేసింది అన్ని ఇట్ సైడ్ మొత్తం పైపులు ఉడతాబడ్డాయి
మ్మ్ వర్షాలు పడుతున్నాయాండి అక్కడ
ఆ పడుతున్నాయండి
చెట్లు ఏమైనా పెడతారా అండి
ఆ పెడతామండి చెట్లు పెడతాం గాని ఆ పెడతామండి చెట్లు ఇప్పుడు తీసుకొ తరున్నారు సరే నుండి మా పిల్లలు
హ్మ్
పెట్టినా బాధే ఉందండి వాడి తోటి చెట్లు ఎక్కువ ఉన్నాం మళ్ల స్నేక్స్ అవి వస్తాయి అని భయమైతుంది కాని పెట్టకుండా ఆపుతామా పెడతామ అండి
అవునా ఏమేమి చెట్లు పెడతారండి
ఇక చిక్కుడు చెట్లు కూడా పెడతాం ఇప్పు ఇప్పుడు ఇంక ఇప్పుడైతే ఇంకా బీరకాయ సొర కై చెట్లు పెడతామండి ఇక పూల అయితే మల్లె చెట్లు గులాబీ మందారం ఇలాంటివి పెడతామండి మరి మీరు పెట్టిన రా అండి చెట్లు
లేదండి ఇంకా పెట్టలేదు మాకు కూడా ప్లేస్ ఉంటది నేను కూడా ప్రతి సంవత్సరం పెడతాము అయితే పెట్టాలి ఇంకా రేప్ఎల్లుండి గడ్డి బాగా ఉందండి
అవునండి ఇప్పుడు చెట్లున్నా భయమే అవుతుంది మనం ఉంటయని చెట్లల్లో
అదే అదే ఈ సంవత్సరం వర్షాలు బాగా లే ట్టుక పడ్డాయి కదా
హ్మ్ అందుకని
అని వర్ష లేటుగా పడడం వల్ల చెట్లు లేటుగా పెట్టాల్సి వస్త ది లేకపోతే ప్రతి సంవత్సరము జులై ఫస్ట్ వారంలోనే ఇప్పుడు అవునండి జూన్ జూన్ లోనే పెట్టేవాళ్ళు ప్రతి సంవత్సరం
హ్మ్
అ
ఇంకా అండి ఇంకేంటి విషయాలు ఎటైనా వెళ్లిండ్రా ఇవాళ సండే
అవునండి మా చుట్టాలు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాము ఇవాళ మా చు ట్టాల వాళ్ళ ఇంట్లో దేవుని పూజ చేశారు అయితే కరీమా అంటారు మా దాంట్లో అంటే చింత గింజలు ఉంటాయంండి లక్ష చింత గింజలు ఉంటాయి లక్ష చింత గింజల్ని లెక్క పెట్టాలి దేవుడు పేరు చెప్పుకుంటూ లక్ష ఆ గింజల్ని ప్రయ అంటే అందరు వాడలో ఉన్న మహిళలు అందరినీ పిలుస్తారండి చుట్టుపక్క
అంటే మీ ముస్లిం వాళ్ళనే అండి
అవునండి మా ముస్లిం వాళ్ళ దాంట్లోనే ఇంటి చుట్టూరా వొళ్ళ అందరినీ పిలిచి ఆ మధ్యలో ఇంట్లో మధ్యలో కూర్చోబెట్టేసి ఈ చింత గింజల న్నీ మనిషికి కొన్ని కొన్ని ఇస్తారండి ఇచ్చి లక్ష ఉంటాయా చిం త గింజలు
హ్మ్
అవి మనం దేవుడి పేరు చెప్పుకుంటూ చదువుకుంటూ వెళ్ళాలి ఎంతయితే అంత గింజలు చదవాలి ఒక్కొక్కళ్ళు చ దివి ఆ లక్ష చింత గింజలు ఒక పది పదిహేను ఇరవై మంది ఆడవాళ్ళు వస్తారు
ఉ
అందరు లెక్క పెడతారంండి లెక్క పెట్టి ఆ చింతగింజలు లక్ష సార్లు దేవుడి పేరు చెప్పినాక మళ్ళీ పూజ చేస్తారండి ఇప్పుడు ఇది ఎన్ చింత గింజలు లెక్కబెట్టినాక పక్కకు పెట్టేసి అంటే మనం లక్ష సారు దేవుడి పేరు చెప్పినట్టు కదా ఆ ఇంట్లో
ఆహా లక్ష లెక్క పెడితే లక్ష సార్లు చెప్పినట్టు
ఆ ఒక్కొక్క చింత గింజ వేసుకుంటూ దేవుడి పేరు చెప్పుకుంటూ ఉంటారు
ఆహా
అట్లా ఇప్పుడు చింత గింజలు లక్షలు లెక్క పెట్టినామంటే అందరం కలిసి లక్ష సార్లు దేవుడి పేరు చెప్పినట్టే కదాండి
అవునవునండి
అలా దేవుడిని స్మరిస్తారు స్మరించి మళ్ళీ భోజనాలు పెడతారండి బగార్ ఇ మన ఇష్టం ఇక ఏమైనా నాన్ వెజ్ కానివ్వండి అవన్నీ వండినవన్నీ ముందు పెట్టి పూజ చేస్తారు పూజ చేసి ఎవరైతే చదువుతారో వాళ్ళందరికి భోజనాలు పెడతారండి
ఆ చదివిన వాళ్ళందరికి పెడతారు
ఆ చే ఎందుకంటే అలా చేస్తే చాలా మంచి చిది అంటే బర్కత్ ఉంటది అని అంటారు మా ముస్లిమ్స్ దాంట్లో దేవుడు పేరు చదవడం గొప్ప మళ్ళీ చదువున్న వాళ్ళకి భోజనం పెట్టడం కూడా చాలా మంచిది
అగొ మంచి మంచి పని కదాండి ఇది
ఆ దాదాపు అన్ని ముస్లిం ఫ్యామిలీస్ లో సంవత్సరానికి ఒక్కసారి అయినా కూడా ఇలా చేస్తారండి అలా చేయడం వల్ల ఆ అలా చేయడం వల్ల ఇంట్లో బరకత్ కూడా ఉంటది అని అంటారు మళ్ళీ ఇంట్లో వాళ్ళందరు కూడా ఆరోగ్యంగా ఉండడము కానివ్వండి ఇంట్లో స్ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ఉండవు దేవుడి అలా ఉంటదని చెప్పి చెప్పేసి ఇంకా కొంతమంది అయితే అండి నెల నెల కూడా చదిపించుకుంటారు వాళ్ళు ఇళ్లలో
అవునండి చదివిపించుకుంట నేను కూడా ఒకసారి చూసినా అండి మా ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు మోస్ లిం వాళు వాళ్ళ ఇంటికిళ్తే మొత్తం డబ్బాలల చింత గింజలే ఉండేనండి ఏం చేస్తారు ఇవి అనంటే వాళ్ళు ఇట్లా అన్నారు ఇవి ఎవరైనా ఇట్లా చనిపోయినప్పుడు కూడా అవి లెక్క పెట్టుకుంటూ చదువుతారట కదండి
అవునండి మా ముస్లిమ్స్ దాంట్లో చనిపోయారన్ కోండి ఏడవడం అన్నది చాలా తప్పు
అవును
వాళ్ళు ఏమంటారంటే మా మా దాంట్లో ఇప్పుడు ఎట్లాగో మనిషి దేవుడు మనిషి దేవుడి దగ్గర వెళ్ళిపోయాడు కదా ఆయన చేసిన పాపాలు దేవుడి దగ్గర ఆ అంటారు కదండి అంటే సిక్ క్ష పడుతుంది అన్నట్టుగా ఉంటది మా కురాన్ లో మనం అప్పుడు ఆయన చని పోయినప్పుడు శవం ఉండగానే ఆయన పేరు మీద చదువుతారు దేవుడిని
ఆహా
చదివితే మనం ఎన్నిసార్లు చదివితే మనం మోక్షము ఆయనకి ఇయాలని ప్రార్థిస్త ఇస్తారండి మా దాంట్లో
ఊ అదే చూసినండి ఒకసారి అయితే ఇట్లానే పేరు అయి ఉంటే వాళ్ళు వెళ్ళేసరికి చింత గింజల్ లెక్క పెట్టుకుంటూ ఉండే చదువుక్
అలా చేయడం వల్ల ఏమైతదంటే ఆయన చేసిన పాపాలు దేవుడు అట్లా కొన్ని మాఫ్ చేస్తారు అన్నట్టు మా దాంట్లో నమ్మకం
ఊహు
మళ్ళీ మా దాంట్లో చనిపోయినప్పుడు కూడా గట్టి గట్టిగా ఏడవడం అన్నది కూడా ఆ బాగా తప్పు పడతారండి పెద్ద మనుషులు
ఆహా గట్టిగా ఏడవడం ఉండదు కదా అండి మీ దంట్ల
అవునండి ముస్లిమ్స్ ఎక్కడ కూడా గట్టిగా మొత్తుకుంటూ ఏడవారు అలా ఏడిసిన కూడా పెద్ద ద్దవాళ్ళు ఒప్పుకోరన్నట్టు ఎందుకు అంటే ఊ ఇంట్లో వాళ్ళు ఏడుస్తేనట ఆ కన్నీళ్లన్నీ సముద్రం అయి ఆమెని ఆపేస్తదట
ఆహా వెళ్లకుండా ఆప్
ఆ వెళ్ళకుండా ఆపేస్తే ఆ జీవి అటు ఇటు కాకుండా జీవి మధ్యలో ఉండిపోత్ అది మీరు పరోక్షంగా ఆమెను ఇబ్బంది పెడుతున్నారు అని అంటారు
ఉంహుం
చాలా మంచి మంచి విషయాలు ఉంటాయండి తెలుస్
అవునండి మీది ఇంట్ల మంచి ఉన్నయండి విషయాలన్నీ మంచిగ చింత గిందిలో అంటేనే ఇంకా వెరైటీగా ఉందది కూడా ఇంకా మళ్ళీ ఏడవకపోవడం ఇవన్నీ మంచిగ ఉన్నాయండి విష్ యాలు తెలుసుకోవాల్సిన విషయాలే అన్ని
అవునండి ఎందుకు అంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఎట్లా బాధలో ఉంటారు కాబట్టి గట్టి గట్టిగా ఏడిస్తే వాళ్ళ ఆరోగ్యానికి కూడా అట్లనే ఏమన్న అయితుందని చెప్పేసి పెద్దవాళ్ళు ఈ రకంగా అంటే ఇప్పుడు మనము చనిపోయిన బాధ మర్చిపోగలుగుతాం కదా చదువు మీద ఉంటది కదా
అవును అవునండి
ఇంకా మనిషికి ఒక ఆశ ఉంటది ఎట్లా అంటే మనం వేరే పనిలో నిమగ్నం అయితే మన మైండ్లోని ఆలోచన కూడ కొంచెం తగ్గుతది అన్నట్టు
ఉమ్
ఇంట్లో వాళ్ళు కూడా ప్రశాంతంగ ఉండగలుగుతరు ఆ బాధలకెళ్ళి ఎళ్ళగలుగు తరు అన్నట్టుగా మా దాంట్లో నమ్మకం అండి
అవునండి మంచిగ ఉందండి ఇది ఏడువ ఇగ మా తెలుగు దాంట్లోనయితే ఇగ బాగ ఏడుస్తరండి
అవునండి మీ దాంట్లో డబ్బులు బాగా వాయిస్తరు కదండి
అవును సౌండ్ చేస్కుంటే వెళ్తరండి
అవును డబ్బులు వాయించడము బొట్టు పెడుతరు బాం బులు కాలుస్తరు మీ దాంట్లో ఇంకో నమ్మకం ఏందంటే మనం జీవితాంతం దర్జగా బ తికినం చావు కూడ దర్జగా చావాలని అలా తీస్కెళ్తారని చెప్పారండి
అవునవును అట్ల కూడా ఉందండి ఇగా
ఘనంగా పుట్టినప్పుడు ఎంత సంతోషంగ ఉంటదో చచ్చిపోయినప్పుడు కూడా అంతా సంతోషంగా తీసుకెళ్ళాలని చేస్ తరని అంటరు మా చుట్టుపక్కొల్లు ఆ
అవునవును అట్ల కూడ ఉంటదండి అంటే ఏ ర ఎట్ల ఉన్నరో అట్ల తీస్కెళ్ళాలే అని
అవునట మళ్ళీ మీ దాంట్లో డబ్బులు కూడా చల్లుతారండి
అవును డబ్బులు చల్లుతారు పేలాలు కూడ చల్లుతరు అండి
డబ్బులు ఎందుకు జల్లుతరో తెలుసా డబ్బులు ఎందుకు చల్లుతారండి
ఏమోనండి చల్లనైతే చల్లు తరు గాని ఎందుకు చల్లుతరో అని మాత్రం ఇప్పటి వరకు తెలువదండి నాకు కూడా
డబ్బులు గాని పేలాలంటే పరోక్షంగా అన్నం కదండి
అవునండి
అయితే పెద్దవాళ్ళు ఏం చెప్తారు అంటే మనిషి రూపాయి లేకుండా ఒచ్చిండు పోయేటప్పుడు కూడ ఎవ్వడు ఏమి తీసుకెళ్ళలేడు ఎట్లాంటి మనిషి అయినా కూడా ఉట్టి చేతుల్తోటి ఒచ్చిండు ఎళ్ళేటప్పుడు కూడా ఉట్టి చేతుల్తోటి పోతున్నడు ఈ డబ్బు అన్నది మధ్యలో ఒచ్చింది ఇది మళ్ళీ మనం తీసుకెళ్ళలేము ఇప్పుడు కోట్ల కోట్ల అధికారి చనిపోయినా కూడా ఆయనను పాడే మీదే తీసుకపోతారు కదాండి
అవునండి ధనవంతుడు చనిపోయిన అట్లనే లేని వాళ్ళు చనిపోయిన అట్లనే
పోయినా కూడా అట్లనే చేస్తారు దాని వల్ల అంటే ప్రపంచంలో డబ్బు కి లేదు విలు